హాయ్ అబ్బా
హలో
ఆ హాయ్ ఏం చేస్తున్నావు
హాయ్ ఏం లేదు వార్ ఖాళీగానే ఉన్నా మీరు ఏం చేసు
వంట ఇగో వంట చేసు తున్న ఒక పోయి మీద బియ్యం పెట్టినా ఆ నేను తొందరగానే చేసు తా ఆ
అవునా ఏం కూర ఏసు
ఆ ఇంగో ఎగ్ ఉడక వెట్టినా ఎగ్గును ఆలుగడ్డ
కలిపి ఏస్తావా
ఆ కలిపి ఏస్తా
అవునా మీరు టీవీ చూస్తారా గేమ్స్ ఎక్కువ చూస్తారా
ఆ అంటే
అంటే సినిమాలు సీరియల్స్ చూస్తారా లేపోతే
ఓ ప్రోగ్రామ్ లు అంటున్నావా ఆ ప్రోగ్రామ్స్ ఈ జబర్ధస్త్ అట్లా మల్ల సాంగ్స్ సాంగ్స్ మంచిగా ఉం టాయి కదా అట్లా సీరియల్ బాగా తక్కువ చూ చూస్తాగని బాగా తక్కువ అంటే సీరియల్ బాలు రోల్ చేసుకోలే ఇక అదిబట్టి వేస్తే అది కంటిన్యూ రేపు ఏమయితది ఏపీఎం అయితది టెన్షన్ వాళ్ళకే ఏమోగాని మనకే టెన్షన్ అయితది
ఇప్పటి పిల్లలయితే సెల్ ఎక్కువ చూస్తాండ్రు
ఆ అవును ఇగ సెల్ సెల్ జనరేషన్ అయిపోయింది టీవీ ఎక్కడ ఇంకా టీవీ అక్కడ ఆంజెస్ వచ్చినా గాని సెల్లు పట్టుకొనే ఉంటారు
అన్నం తినాలన్నా సెల్లు చూపియ్యాలే చిన్ను కు చిన్న పిల్లలకు కూడా కొంచెం తెలిసిన పిల్లలు అయితే వాళ్ళే తీసి చూసుకుంటు ఉంటారు పేరెంట్స్ తోని అక్క చెల్లెలతోని ఆడుకునేది లేదు మాత్
ఏది లేదు ఇప్పుడు మొత్తం జనరేషన్ అంతా మారిపోయింది సెల్ వచ్చింది ప్రతి దాంట్లో సెల్లు ఆ సెల్లు తోనే ఖరాబ్ అయ్యితండ్రి కొంతమంది
ఆ అదే గ్రామాలలా నైతే ఆ ప్రొద్దు నే పనికికిలా వయ్యొచ్చి సాయంత్రం వంట వేసుకొని ఆ మంచిగా వండుకొని తిని ఏమ్ ఆరు బయట అందరు కూర్చొని పెద్ద మనుషులు ఆడుకో మాట్లాడుకుంటు ఉంటారు పిక్ పిల్లలు ఆడుకుంటు ఉంటారు
ఇప్పుడు అక్కడ కూడా లేదు చేంజ్ అయింది అబ్బా ఆలువ హక్కడ కూడా సెల్లు ప్రపంచమే మారిపోయింది
కొన్ని కొన్ని జాగాలల్లా కొందరు కొందరికి లేని వాళ్ళు ఏం చేస్తారు
ఒకప్పుడు ఉండే మంచిగా ఇట్లనే సేము
హామ్ మేమైతే ఈప్ ఈ టైమ్ లా దాగుడు మూతలు ఆడుకుందాము ఆ అవునవును మా అమ్మ వాళ్ళందరు కూర్చొనిమో మాట్లాడుకుంటుంటే మేము దాగుడు మూతలు ఆడుకు కుందామో ఉప్పు తెచ్చోడు అడుకుందమో ఇట్లా ఆడుకునేటోల్లం ఇప్పుడు పిల్లలయితే సెల్లు టీవీలు వార్తలు కూడా చూడరు ఎక్కడ ఏం జరుగుతున్నాయి అన్నది కూడా తెలుసుకోరు
అది కూడా సెల్లుల్నే వస్తన్నాయి ఆండ్లనే చూస్తాండ్రు ఆ
కిర్కేటు కిర్కేటు చూస్తారా మీరు
ఏ నేను చూడ అది నాకు అర్ధం కాదు నేను చూడను
అవునా షటిల్ బ్యాట్ ఆడుతారా
ఆ షటిల్ బ్యా షటిల్ ఆడ ఆడతా ఇష్టమే అది నాకు ఊ
చాలం బాగా మంది షటిలే ఆడుతారు
ఆ చలికాలం ఇప్పుడు ఎండాకాలం కూడా స్టాట్ చేస్తారిగ
అవునవును ఎండాకాలం అయితే కొంచెం చల్లగా సాయంత్రం పూట వాకింగ్ చేస్తారు మాట్లాడుకోవడం జాయ్ ఎట్లా వెళ్తా ఉంటారు చల్లని గాలి ప్రదేశానికి బయటికి మార్కెట్ కి వెళ్తరు
హా
టైం పాస్ కోసం
టైం పాస్ కోసం
ఊ
వంట అయ్యిందా మరి చేస్ ఊ ఉన్నరు
ఉమ్ చెయ్యాలా నేను కూడా కొంచెం రైసు పెట్టాలి ఇగ కర్రీ ఉంది టమాటా కర్రీ ఏషినా ఆ ఉంది ఎగ్గు బాయిల్ చేస్తా నేను కూడా
ఆ
మా ఇంట్లోళ్ళకి నేను ఇవాళ శుక్రవారం తినను ఆ లేదు సపరేట్ గా ఉంచుతా ఇగ వాళ్ళ కోసం అని ఇవాళ శుక్రవారం తినము దుర్గామాత మొక్కుకున్నాం కానుంచెల్లి శుక్రవారం తినన్ ఉపవాసం ఏం లేదు గానీ నీసు తినము దీపం ముట్టిచ్చుకుంటాము
ఊ
నీసు తినకుంటా ఉంటము గురు వారం ఏమో సాయి బాబా ఆ అంటే మా పిల్లలు నేను
ఊ ఆ ఆ ఆ ఈ పిల్లలు నువ్వు తినవేమా తిన
అవునవును ఊ
ఊ
సోమవారం దినము
నేను ఒక సోమవారం సోమవారం దినను నేను కూడా ఒక్కపొద్దు
ఊహూ వంట తొందరనే చేసి తొందరనే తింటారేమో కదా మీరు
ఆ అవును సెవెన్ థర్టీ ఎయిట్ లోపు కంప్లీటు
తొందరగా తిని తొందరనే పడుకుంటారా
ఆ తొందరనే వడుకుంటాము
ఆ మళ్ళా మార్నింగ్ లేవాలె ఈ రోజు పనులే బాగయితాన్నాయబ్బా పొద్దున్నే లేవడం పంపొస్తాది
ఐదున్నరు నల్లొస్తది కదా కొంచెం లేట్ లేత్తే ఆ నీళ్ళన్నీ పోతాన్నాయి
అవును ప్రొద్దున్నే లేవడము ఈ రోజు పనులూ అవి ఎంత చేసిన కాని ఆ పనులే తీర్ లేవు పొద్దునా ఐదు గంటల్లకు లేస్ తే అలుకూతె ఏసేవాల్ పంపొస్తదీ బట్టలు పిండుకొనుడూ నీళ్లు పట్టుకొనుడూ మొహం కడుకొనుడూ ఛాయ్ తాగుడు, టిఫిన్ చేసుడేమన్నా ఇళ్లు తుడుచుకోవడ్ డం ఊ స్నానం చేయడమూ, మళ్ళ దీపం ముట్టించుకోవడం మళ్ళ వంట ప్రిపేర్ చెయడం, మళ్ళీ బాక్సులు కట్టడమూ రెస్ట్ ఏముండదసలు, కొంతసేప్ రెస్ట్ తీస్కుందాం అనే సర్కిే మల్ల సాయంత్రం పూట పనుల్ చాల అయితనే ఉంట
మళ్లి చాలయితెనే ఉంటయి.
మధ్యానం ఏదో ఒక వర్క్ ఉంటదీ మళ్ళా ఇంట్లో చేస్కోవడం,
అవునా ఇంకా చిన్న చిన్న పిల్లలూ ఉన్న వాళ్ళయితె చాలా
ఇక వాళ్ళకస్సలూ టైమే ఉండదు ఇక పిల్లనీ చూస్ కుంటా ఉండమే అయితది.
ఉండడమే అయితది ఇక ఆళ్ళకు పెద్దవాళ్ళుంటెనే సెట్ అయితది పట్టుకోడానికుంటే, పడుకున్నప్పుడు తొన్ తొందరగా పని చేస్కోవచ్చు,
అవునవును మీరేమన్నా అల్లికలు అవీ చేస్తరా
ఆ చేస్తా ఆ కాలి టైమ్ లో చేస్తా ఇదేంది డోర్ మ్యాట్స్ అల్లుతా శారీస్ తోని, ఆ తర్వాత స్టిచ్చింగ్ చేస్తా, బ్లౌజులూ అప్పుడప్పుడు స్టిచ్
ఆహాహా వచ్చేమో మీకు వర్కు
ఆ వచ్చు నాకు వర్కు డోర్ మ్యాట్సు అల్లుత ఆ ఉంది మిషినుంది.
ఆ అవునా
ఇగా ఖాళీ టైమ్ లో ఉంటేది కద అట్లా బ్లౌజులు
ఇప్పుడు మీరు ఆలూ కర్రి చేస్తా అంటున్నారు, కదా అది ఎలా ప్రిపరేషేన్ చేస్ చేస్తారో చెప్తార మాకు కొంచెం
ఆ ఆలూ ను ఎగ్ ఒకేస్ ఆ ఏ లేదు బాయ్ లె
ఆ
రెండొకేసారీ ఉడుకబెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత్ త సేమూ టమాటలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కట్ చేసి ఇంకా ఇక ఆయిల్ పోస్కోనీ కళాయిలో మంచిగా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఏసి అది కొంచెం దోరగ వేగిన్ తర్వాత, అల్లం ఏసి అల్లం వేగినాక టమాటలు టమాటలు మగ్గినంక ఆలుగడ్డలు వేసేసి ఈ కారము పసుపు, ఉప్పు ఇవన్నీ ఏసి, ఇగ మనకు కొంచెం వాటి సూప్ కావాలంటె కొద్దిగా వాట్ టర్ పోస్కొని అది కొంచెం మగ్గినంక ఎగ్గేయాలి గ్రేవీ అయినంక ఈ కోడిగుడ్లు ఏస్సేయ్యాలె
ఊ హు హు మరే అవీ ఎగ్గులు కడిగేసేస్తవా అట్లనే ఏస్తవ
ఇట్లా కొంచెం ఘాట్లు పెడత అందులో మంచిగ వేయి ఆ కూర అంత పోవాలె కద సూప్ అంత కొంచెం కొత్తిమీర ఆ కొత్తిమీర తర్వాత ఇదేంది మసాలా కొ
ఇష్టమా కర్రీ
ఆలు ఎగు కరీ ఇష్టమా మీకు
పిల్లలకు కూడా ఇష్టమే
అవునా
ఆ
మంచిగా చేస్తారేమో మీరు వం
పిల్లల గూడ ఇష్టమే ఇష్టం పిల్లలు గుడికమే బాగా అప్పుడప్పుడు ఎగ్గు వటి ఎగ్గు కంటే ఇట్లనే చేస్ ట ఇంకా చెప్పాలి ఇగ ఆ ఇగ మీకు పొద్దుంది కర్రీ ఉందేమో పోద్దుందే ఆ
గిన్నెల్ దోమేసిండ్రా
లేదు తిన్న తర్వాత ఆ అప్పుడే తోమేష్ నా మళ్ళీ ఇప్పుడు తిన్నాక అన్ని ఒకేసారి దోమేసుకుంటా ఆ తోముకొని పెట్టుకుంటా ఇక మళ్ళీ రేపు శనివారం కదా ఒక వంట రూమ్ అట్లా కడుకొని పొయ్య కడుకొని పెట్టుకుంటా
రేపొక్క పొద్దా
ఆ శనివారం కదా కడుపుకుంటా అన్నట్టు ఆ ఇవ్వాల ఆ దీపం పెట్టుకుంటా
ఆ హూ హూ
ఊ
ఈ డ్రింకేం ప్రిపేర్ చేస్తాండ్రు
ఆ ఇంకా ఇవాళ ఆ కొంచెం లేటుగా లేసేసరికి వాటర్ అన్ని పోతా ఉన్నాయి ఫైవ్ ఆ ఫైవ్ ఫార్టీకి ఏమో లేసిన లేసేసరికి వాటర్ అన్ని పోతా ఉన్నాయి
మీకు బావి లేదా
ఉంది ఉంది బావింది కాని బాగా లోపలికి ఉంటాయి నీళ్లు
అవునా
ఆ బాగా లోపలికుంటాయి ఇప్పుడు ఎండాకాలం ఇంకా లోపలికి పోతాయి
అ ఆహాహా అమ్మవారి ఇంటి కెళ్ళినావేమో తొందరనే వచ్చినవ్
ఆ తొందరగనే వచ్చిన పెద్దనానా కి హెల్త్ బా లేకుండే అయితే ఆ చూడ్డానికని వెళ్ళిన ఏ చూసినా కొంచెం జ్యూస్ తీసు తీసుకెళ్ళిన కొబ్బరి బొండ ఇట్ల తీసుకెళ్ళిన ఆ చూసిన కాసేపున్నా మాట్లాడిన ఇగ వచ్చేసిన ఆ వచ్చిన ఆ సరే